ఓ
ఏం చేస్తున్నావ్
ఏం లేదు ఖాళీ నువ్వేం చేస్తున్నావ్
నేనేం చేస్తలే ఎగ్జామ్స్ ఎట్ల రాసినావ్
బానే రాస్తాను నువ్వు ఎట్లా రాస్తతాను
నాకు ఎగ్జామ్ ఉన్నదిగా అది పాస్ ఆ పాస్ అయితే
హమ్
పాస్ కావాలె పాస్ కాకపోతే మంచిగా ఉండదు ఇగ
మీ డాడీ కొడతాడు అనుకుంట ఉరికించుకుంటా
ఉడికిచ్చుకుంటా డైరెక్ట్ దారుణంగ కొడతాడు
మంచిపనే
హమ్
హం శ్రీరామనమ ఉన్నది డ్రస్ తీసుకున్నవ మరి
బ్రెజలే ఆ రోజే ఎగ్జామ్
అయ్యో
ఆ రోజే విజయపడ పోవాలి దాని తెల్లారే ఎగ్జామ్
అంటే ట్వంటీ నైన్ కా ఎగ్జామ్
ట్వంటీ ఎయిట్
ట్వంటీ ఎయిట్ కా
హమ్
కోయి ఎక్కడ ఉంటరు మరి విజయవాడ కోయి
బస్ స్టాండ్ పక్కన ఒకటి ఇది మూడు వందలకే ఇది ట్వంటీ ఫోర్ అవర్స్
రూమ్స్ ఉన్నయా
హమ్ బెడ్డు వాష్రూమ్స్ అన్ని
రూమ్స్ అంటే ఇగ అన్నీ ఉంటయి
హమ్
ఎవరెవరు వెళ్తున్నారు మరి
నేను డాడీ
అవునా పష ప్రిపేర్ అవ్వు మరి ఎగ్జామ్స్ కీ
వద్దా
నాక్ కుదరదు
వత్త అల్లే పైసల్ పట్టుకొని రా అంతే
ఇగ అంతేగాని నాకు కుదరరదు ఇగ ప్రిపేర్ అవుతానా మరి మంచి ఎగ్జామ్స్ కి
ప్రిపేర్ అయితాన అయితాన
సీట్ రావాలి పక్కా
ఆ రావాల మరి ఇగ ట్వల్లె ఇయర్స్ ఆడనే
ఉ అక్కడ బాగుంటదంట స్టడీ కూడా
హమ్
అన్నీ ఉంటాయింట హాస్టల్ అన్ని అక్కడ ఉంటాయి కాబట్టి బానే ఉంటది ఇక
హమ్ మనకి సీట్ వస్తె ఏం లేదు ఇంగ
ఆ
మాకేం చేతావ్
ఆ ఆమె వాళ్ళ హస్బెండ్తో ఫోన్ మాట్లాడతాంది
హ్మ్మ్
ఆ మమ్మీ ఎప్పుడోస్తుందంట
రేపోతదేమో
ఇంకేందిగా డాడీ ఫ్రీ కొంచెం మమ్మీ వస్తే
హ్మ్
మొత్తం మమ్మీ యేసుకుంటది
అదేం లేద్గానీ
ఊ
తోంది మేం మంచికో పాన్జేత్తన్నాం లేచి ఆ నేన్ ఆక్లు నేను ఆకులుప్త త్రిపుర బోలు కడుగుతాంది. అన్నయ్య నీళ్ళు కొడతాండ్. డాడీ అన్నం కూర వోన్తాడు. అయిపే పని
అంటే మరందర్ చేసుకోవాలే. లేదంటే డాడీ ఒక్కతోన్ ఎట్లైతది
ఉ ఏ ఇప్పుడు కాలియా
ఊ కాలినే ఇగా మళ్ళీ స్కూల్స్ ఓపెన్ వరకు ఖాలీనే
హ్ ఇంట్లోనే తర్రూర్ పోయిద్ద తర్రూర్ పోయిద్ద
వస్తావా నువ్వు నాతో
పా సైకిల్ మిందే పోదాం. ఏముంది బండది
పో జెప్పు పోదాం
ఎ చెరొక చెరొక్క పెడల్ తొక్తే ఐపే
ఆ అవును ఎల్ ఏలేశోస్తం
హు
ఉహు
ఎప్ మల్ల హాస్టల్ ఎప్పుడు
హాస్టల్ స్కూల్స్ ఓపనైనంక మళ్ళీ
అందరు స్కూల్ అయిపేనంక చిన్నగా పోతరీగా
హ్మ్ చిన్నగా పోతా
సెకండ్ ఇయర్ లే లేటుగానే గా
లేదు తొందరనే స్టార్టైతది సిలబసు
ఉ హూ కానీ నువ్వైతే లేటుగానే పోతావ్
లేద్ లేద్ తొందరగనే ఎల్తా
ఎన్ని మార్క్సోతయ్ అనుకుంటున్నావ్
ఫోర్ సిక్స్టీ అనుకుంటాను ఏమైతుందో. చి త్రీ సిక్స్టీ ఫోర్ సెవెంటీ
ఫోర్ సెవెంటీ సెవెన్ మంచిగ్ రాసినావా
బానే రాష్నా
మంచిగ్నే రాష్నవంటే మంచిగ్నేం రావల్ మరి మార్కులు
మంచిగా అన్లే కొంచెం ఓకే యావరేజ్. అంత పర్ఫెక్ట్గా ఏం రాయలే
వత్తే అవ్ ఫోర్ హండ్రెడ్ ఎబో
రావ రావు త్రీ ఫిఫ్టీ ఎబో అట్లోస్తాయ్ అనుకుంటాన్న గాని ఇగ కరెక్షన్